హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
యా తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం ఏం లేదండి మీరు
ఏం లేదండి
మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం
నాకు నాన్ వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం సో వెజ్ అప్పుడప్పుడుి అప్పుడప్పుడు అంటే డైలీ వెజ్ తింటాం కానీ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం అండి మీకే ఫుడ్ అంటే ఇష్టం
నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టం ఇష్టమండి
నాన్ వెజ్ లో ఏ డిష్ అంటే ఎక్కువ ఇష్టం మేడం
చికెన్ ఉ నాటుకోవరి కూ కూడాడ ఉంటు అంటే ఇష్టం
అవునా వండుతారా మీరు
ఆ చికెన్ వండుతానండి
ఎలా ఎలా ప్రిపేర్ చేస్తారండి మీ స్టైల్లో ఎలాగా వండుతారు అది చికెన్
చికెన్ మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత మనం ఆయిల్ వేసేసి ఆయిల్ వేసి తర్వాత ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్నగా ఆనియన్ ఆయిల్లో వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి మగ్గనిచ్చి తర్వాత చికెన్ వేాలి అది కొద్దిగా మగ్గనిచ్చి అల్లం పేస్ట్ మనం తయారు చే వేసుకోవాలి వేసుకొని అది కూడా మగ్గనిచ్చి కారం ఒకేసారి కారం పసుపు ఉప్పు వేసుకోవాలి దాన్ని కూడా కొద్దిసేపు మగ్గనిచ్చి టమాటా వేసుకోవాలి మనం ఒకవేళ మనకు నచ్చితే చింతపండు పుల్ పులుసు కూడా వేసుకోవచ్చు కొద్దిగా
ఇప్పుడు టమాటా వేసుకని చింతప టమాటా వేసిన తర్వాత కూడా మంటమామ చింత పన్నపుల్ చేయచ్చా
అంటే మన మనం తినే పులుపుని కొద్దిీ టమాటా కొద్దిీగా ఉంటే మనం వేసుకుంటాం కదండి ఒక టమాటా కట్ చేస్తే ఇంకా కొంచెం పులుసు వేసుకోవచ్చు
ఇప్పుడు మన మన టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవద్దు ఆప్షనల్ అన్నమాట మన ఇష్టం అది
తర్వాత దాన్ని బాగా ఉడికనిచ్చి మంచి స్మెల్ హలో